హలో!
విన్పిస్తుందా?
ఆ విన్పిస్తుంది ఏం చేస్తున్నవ్
ఏం చేయట్లా
మ్ చెప్పు ఏదో చెప్తున్నవ్
ఏముంది పెద్ద తలనొప్పైపోయింది ఆమెతో పక్కింట్ ఆమెతో
మ్
ఆమె ముసల్ దాన్లాగుంటది నేనంట ఆంటీ అనాలంట.
అమ్మమ్మ అనాలంటా
అమ్మమ్మ కాదు మావి గాదు అహ ఆ నీళ్ళు మావి గాదు ఆంటీ అన్ అన్నావు గదా మొన్నా అంటుంది ఆమె ముసలామె అసల
ఎండీ ఆమె ఉద్దేశం ఏంది నాక్ అర్ధం ఆంటీ అనొద్దు అమ్మమ్మ అను అనా లే పోతే
అహ నా ఆమా ఆమనీ నేను ఆన్ టీ అన్నానంట. నా ఉద్దేశం ఏంటంటే ఆమె ముసల్ దాన్ లాగుంది నేన్ ఆంటీ అన్ న్నవేంటి ఆమెన్ అసల్ నేనెప్పుడు ఆంటీ అన్లేదు. ఆమె అంటుకున్ ఆమె అనుకుంటుంది. నువ్ ఎప్పుడైన్ చూసావా వచ్చినప్పుడు
ఊహు
చూడలేదా అదేలే
ఉ కాదు పేరు అడగకపోయా పేరు పెట్టుకులేదు
ఏమో మనం తెలీదాం పేరుండో
అడుగు
ఆ
ఉ ఎందో
ఆ ఇంకేంటి ఈరోజు కూడా ఏం పెట్టింది పప్పు పప్పుచారు పెట్టిందా
ఈ రోజు నిన్న పప్పు ఈ రోజు పప్పు చారు
అదేన్నే
ఊ
రోజుకోట
ఏ ప్రసన్
అదేంటో అన్ని డబ్బులు కడతా మా దగ్గర పప్పు పప్పు చాలు దండ
అదేవా
సరే అఐ చేయకపోయినా సరే కొంచం ఇట్లా స్టేబుల్ రైట్ సో రోజుకోకటి స్పెషల్ ఇట్లయినా చేసి పెట్టొచ్చు కదా పప్పు పప్పు షేర్ చేసే కంటే
ఏమో చెప్పచ్చు
చెప్తా నమ్ నంబరే ఇయ్యు చెప్తా
నా దగ్గర లేదు నం చెప్పు
దా అయితే డైరెక్ట్గా చెప్పేసేయ్ మార్కెట్ లాంటి ఉంది ఈ రోజు పప్పు పప్పు చారు ఏదో ఒకటి వెజిటేబుల్ రైస్ ఏదో ఒకటి సి పెడితే పులిహారు రోజుకు ఒక ఐటెం చేస్తాం బాగనే ఉంటది కదా
ఉహు నిజమే
చపతి చేస్తారా
ఇప్పుడదే అనుకుంటా
ఆహా రోజే చెయ్ రా
తెలీదు ఉ
తిను చపాతీకి ఏమైంది తిను దానికి కాంబినేషన్ ఏం పడుతది
తెలీదు ఏదో ఒక దిక్కుమలింద
ఆహా
ఊ
ఇంకేంటే ఏం తలనొప్పి పడుతుందా
ఏం లేదు
ఆ
ఇప్పుడు రాదు తరువాతచ్చి
ఎండలోతిరిగావా ఏంటి
అదే ఇక్కడ రండి వతు ఉండ దానిలో ఒక వెళ్ళినా రంద అనమా అంతేమ అనిపిదు అ వచ్చి మొహం మీద కొడతే కాని ఏ పానీపూరి లే
దహీ పూరి కూడా ఉందా.
ఇక్కడ పానీపూరి కాదు అది గోల్కప్ప.
అంటే.
అంటే చల్లాడిపోయిన పానీ బంగాళ దుంప. పో పెడతాడు అందులో బటానియె బంగాళదుం. ఏదో వాడుతాడు మరి.
పోన్లే చల్లారిపోయింది పెడితే మంచిదే మ. మళ్ళీ మళ్ళీ వెయిట్ చేసింది తినకూడదుగాద..
ఉమ్.
అన్నీ వే వేడ్ పానీపూరి అంటే వేడి చేసి పెడతారు కదా.
ఆహ్.
అట్లా మళ్ళీ మళ్ళీ వేడి చేసి తినకూడదు కదా ఏదైనా.
ఉమ్.
అదే బెటరు.
ఆహ్.
మేంటల్ కప్ప.
ఏంది.
ఏదో అన్నవ్ దాని పేరేంది.
గోల్కాప్ప.
కోల్ కప్పనా అందులో ఏం అందులో ఏం. మడిందా ఏంటి.
ఆహ్ నువ్వే వచ్చేసావ్.
ఆహ్.
ఉమ్.
ఆహ్ ఆహ్ ఏంది. వేసే అంత ధైర్యం ఉందా నేను అసలు పట్టుకోను కూడా పట్టుకోను.
ఏమో స్పూన్ తో తీసుకొచ్చేసావు ఏమి ఆడిదరు సట్టేసావు.
ఆహ్ స్పూన్ కి ఎక్కుతది.
ఉమ్.
ఒక అమ్మాయి ఎవరో ఇందాక ఒక దాంట్లో చూసాను. చేత్తో పట్టుకుంటుంది బల్లిని.
ఉమ్ పెంచుకునింటే.
ఉమ్ మళ్ళీ గోడ మీదకు వదిలేసింది తర్వాత.
ఉమ్. సరిపోయింది.
ఇంకేంటి.
ఏముంది చెప్పాలి.
అమ్మ కు కాల్ చేశావా.
చేయాలే.
ఏ.
ఏముంది.
నాకు తెలిసి అన్నీ మర్చిపోయి ఉంటాయే. ఆన్సర్స్.
ఉమ్ అదే తీసి చదువుదాం ఏమంటే.
ఫోన్ చేసి నాకు ఫోన్ చేస్తావేమో.
అందుకే అడా అన్నారుగా
ఆహా వాళ్ళప్పు చేపించుకుంటారా
ఉ
ఒకవేళ అక్కడ చెప్పించుకోపోతే కనుక నాకు చెయకోవాల నే అడుగుతా
ముందు నేను చదవాలి కదా అప్పు చెప్పించుకోడానికైనా
ఉ వాళ్ళు చదివేశారా
తెలీదు
ఆ
హ ఏంటి
ఏముంది
ఉ ఉ
ఏంటి ఉ ఉ అంటున్నావ్
ఏమీలేదు ట్రెండ్స్ లో ఆఫర్ అంటా వెళ్ళపోయారా
ట్రెండ్స్లోనా అది ఆఫర్ ఉండదు ఏమ్ ఉండదు మొత్తానికి బిల్ వేస్తారు అంతే ఆఫర్ అని చెప్పి
మూడు వేల ఐదు వందలు కొనుక్కుంటే ఇంకా మూడు వేల ఐదు వందలు ఫ్రీగా షాపింగ్ చేయచ్చు
ఆ ఆ మొత్తం మూడు వేల ఐదు తదొందలు వీటన్నిటికీ ఒకటి బిల్లు అంతే అంతేగా
మనం తీసుకునే దాన్ని బట్టి ఉండదీ
మన చిట్కా చిట్కా ఈరోజు చిట్కా
ఉ
ప్లన్
ఉ
ఈ రోజు ఇందాకే అంటే బ్యాంక్ వెళ్ళినప్పుడు మీ బావా బ్యాలెన్స్ చేసారనమాట ఓతపి రాకుంటే ఏసే ఇప్పుడే సిం వాళ్ళు ఫోన్ చేశారు
ఉ
ఈరోజేనండి ప్లాన్ ఈరోజు వసుకుంటేనే సిక్స్ మంత్స్ వరకు ఫ్రీ అంట లేదంటే మామూలుగా ఎస్సీస్ మంత్లీ మంత్లీ ఎంచి కోచ్ అంట ఆది ఫోన్ చేసి చెప్తున్నారు
ఉ
ఆ ఇంకేంటి చూద్దాం ఈరోజు చేసాం కదా
ఏంటది
రీచార్జ
ఆ ఆ
ఇంకేంటి
ఏముంది చెప్పాలి
ఆఫ్టర్నూన్ తిన్నావా మరి
తిన్న అచ్చుడుతోనే తిన్న
చ్చడ్తో తిన్నావా
పాప హాస్టల్ లో జాయిన్ అయి పచ్చని మెతుకులు అయిపెయి
ఉం ఏం చేద్దు ఏం చేయన్ సల్లన్ మళ్లీ చెయ్ ఉమ్ బాయ్
సరే బాయ్ నేన్ మళ్ళీ చేస్తా
ఉం